హాయండి బాగున్నారా
మండి మీరు ఎలా ఉన్నారు
బాగున్నామండి
తిన్నారా అండి ఏమన్నా
తిన్నామండి మీరు నేను ఈ మధ్యలో వింటున్నారా అందరికి డెంగ్యూ వస్తుందిదాట మలేరియా ఒస్తుందంట దోమల వల్ల
అవునండి నేను కూడా విన్నాను ఇక మధ్య హైదరాబాద్ లో ఒక ప్రెస్ మీట్ లో కేటిఆర్ హైదరాబాద్ ని దోమలు గూడా దోమల్బాద్ అని పేరు మార్చొచ్చు హైదరాబాద్ బదులు అని చెప్పారండి
అవునండి నేనేప్పు ఇప్పుడే వింటున్నా అంటే దోమలు విపరీతంగా ఉంటున్నాయండి ఈ మధ్యలో ఎక్కడ కూర్చోవాలన్నా భయంమవుతుందండి
హ్మ్మ్
చాలా డేంజర్ అవుతున్నాయి దోమలు ఈ దోమలు పెరగడానికి గల కారణాలు ఏంటో చెప్పగలరా
ఏముందండి ఇక్కడ చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేయడం వా వావ్ డ్రైనింగ్ ఆహ్ డ్రైనేజ్ క్లీన్ చేపించుకోకపోవడం చెత్త రో రోడ్లమీదనే వదిలేయడం ఈ ఇంకా వర్షాకాలంలో నీళ్ళ ఎక్కువగా ఒకటే దగ్గర ఉండడం నిలువవ్వడం దాని వల్ల చుట్టు అంత చెద్ద కూరుకుపోవడం వల్ల ఇలా దోమలన్నీ ఎక్కువగా అయిపోతా దోమల వల్ల చాలా డెంగ్యూ అలాంటి వచ్చి చాలా మ్ పిల్లల కి ఇమ్యూనిటీ సిస్టమ్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది
ఘోరమైన పరిస్థితిది
అవునండి ఇలా ఏం చెయాలి మనం ఈజ ఈ సమాజంలో మారదు ఇలానే ఉంటే ఇగ పిల్లల సేఫ్టీ ఈ ఎలానో అర్థం అవ్వట్లేదు
అవునండి ఎక్కడ చూడు ఈ దోమలు నాకైతే ఏంటూ నా నాద దగ్గరనే దోమలు ఉంటాయి అని ప్రతిసారి నేను ఫీల్ అయిత ఎక్కడికి వెళ్ళిన దోమలు నాయంబడే వస్తాని మీరు మీకు కూడా ఎప్పుడైనా అలా అనిపించిందా
చాలా అనిపించింది ఎందుకంటే నాకు
హ
ఒక నిమిషం అండి ఈ మధ్య దోమల వల్ల నేను ఎక్కడికి పోయినా దోమల వెనకాలనే ఉంటాయంండి ఎందుకు ఓ ఏమో నాకు అర్థమే కాదు
అదేంటో నా ఫ్రెండ్స్ అయినా మా ఫ్యామిలీ వాళ్ళైనా ఎక్కడికైనా వెళ్తే మీకు దోమలు కుడుతున్నాయంటే కుట్టట్లే అంటారు అదే నాకు చాలా కుట్టినట్టు అనిపిస్తుంది నా నాకి ఎందుకు అట్లా ఫీల్ అయితనో నాకు అర్థం కాదు లె
అవునండి నా కూడా సేమ్ అలానే అనిపిస్తుంది అ
ఉమ్మ్ అవునండి
ఇంకా మన బ్లడ్ స్వీట్ ట్ ఉండడం వల్ల అలా ఉంటుంది మనం స్వీట్ పర్సన్స్ కదండి అందుకని అలా అనిపిస్తుందేమో చెప్పలేము
కావచ్చండి మీకి ఏ హీరో అంటే ఇష్టం
నాకు స్పెసిఫిక్గా ఒక హీరో ఇష్టమని ఏం లేదండి మీర్ చెప్ ప్పండి మీకు ఏదు ఏ హీరో ఇష్టం
నాకు బెల్లం కొండ శ్రీనివాస్ అంటే ఇష్టమండి
అవునా అండి నేను ఫస్ట్ టైం వింటున్నా తను బా తన ఇష్టం అని చెప్పినా అంటే తనకి కి ఎక్కువ ఫ్యాన్ బెస్ లేరు కదండి
లేదండి కానీ ఎందుకో తెలిదండి ఆయన పాజిటివ్ నేచర్ అంటే ఇష్ టం
అవునండి మీకేం నాకు ఒకలని ఏం లేదంటే నేను అందరినీ ఆ ఆదరిస్తాను మీకు ఎవరంటే ఇష్టం
సమంత అంటే చాలా ఇష్టమండి
అవునా అండి మరి రీసెంట్ గా తను పెళ్లి చేసుకుంది కదా దానిపైన మీ ఒపీనియన్ ఏంటండి
అది వాళ్ళ వ్యక్తిగత విషయం అండి మనకి సంబంధం లేదు
ఆస్ ఏ ఫ్యాన్ మీరు కూడా మీకు కూడా ఒక ఒపీనియన్ ఉంటుంది కదండి అంటే తను మంచి డెసిషన్ తీసుకుంది ఆర్ బ వరస్ట్ డెసిషన్ తీసుకుని మీరు ఏమంటారు
అంటే వాళ్ళ హస్బెండ్ ఫస్ట్ మూవ్ చేశాడు ఈమెనే ఫ ఫస్ట్ మూవ్ చేస్తుంటే ఈ మీద మిస్టేక్ అని అనుకోగలుగుతాం ని ఎవరైతే ఏందండి లైఫ్ లో మ తనకంటూ తన సెకండ్ ఛాన్స్ దొరికింది అండ్ బెస్ట్ పార్ట్నర్ ఈయననైనా బెస్ట్ పార్ట్నర్ అవ్వాలి అండ్ వాళ్ళ హ్య పీగా ఉండాలండి మీరు రీసెంట్ ట్ గా తన కొత్త మూవీ ట్రైలర్ చూసార మా ఇంటి బంగార
అవునండి చూసాను చాలా ఇంట్రెస్ స్టింగ్ గా అనిపించింది అది హౌస్ వైఫ్ లాగా ఉంటూ అండ్ ఇన్స్పెక్టర్ లాగా త్తం కైండ్ ఆఫ్ పోలీస్ జాబ్ కూడా చేస్తుందిండి అది చాలా మంచిగా అనిపించింది
నాకు కూడా చాలా చాలా నచ్చిందండి మూవీ ఎప్పుడు వస్తుంద అని వెయికల్లతో చూస్తున్నాను
మేలో వస్తుందంట అండి మే ఫిఫ్టీన్త్ కి
మే ఫిఫ్టీంత్ కా చాలా లేట్గా ఇంకా వన్ అండ్ ఆఫ్ వన్ అండ్ ఆఫ్ మంత్ వెయిట్ చేయాలా అండి
ఇగ తప్పదు కదండి మధ్యలో చాలా మూవీస్ ఉన్నాయి ఇప్పుడు థియేటర్ లో దురంధర్ టూ వస్తుంది అవునండి దురంధర్ చూసారా
లేదండి చూడలేదు మీరు చూసారా
చూసానండి నెన్ దు నేను కూడా చూడలేదండి మా ఫ్రెండ్స్ చెప్పారు బాగుంది దురంధర్ మూవీ అ ని
ఔనా నిన్న ఉత్సాద్ భగత్ సింగ్ రివీజ్ అయినట్టుంది కదండి
అవునండి ఫస్ట్ టైం పాజిటివ్ టాక్ వచ్చింది ఇవన్ చాలా డేస్ తరువాత
హీరో పవన్ కళ్యాణ్ అనుకుంటా కదండి
అవునండి పవన్ కళ్యాణ్ శ్రీలీలా అండ్ రాశికన్నా అండి
అవునండి శ్రీలీల గారు రోజు రోజుకి బాగా ఎదుగుతున్నారండి
లోనే టూ ప్రొఫెషన్స్ బ్యా బ్యాలెన్స్ చేస్ న్నారండి అటుూ ఎం. బీ. బి. ఎస్ లోనూ మనిషి గ్రాడ్యుయేట్ అయిపోయారు ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ లా ఉన్నారు
అవును
చిన్న ఏజ్ లోనే అంతా చెయాలంటే చాలా హార్డ్ వర్క్ ఉండాలి కదా అండి
అవునండి
హలో
వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుందండి కొంచెం స్టక్ స్టక్ అవుతుంది మధ్యలో
ఇంగా లేదు పెట్టిన పర్లేదు
అవునండి
ఏ మేము ఇంకా ఏమైనా తెలియ చెెప్పాలనుకుంటున్నారా అడగాలనుకుంటున్నారా
ఏముందండి మీరే నేను ఈ మధ్య ఒక వెబ్ సిరీస్ చూస్తున్నానండి హార్ట్ బీట్ అని కొన్ చం ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది ఫస్ట్ నుంచి చూడలేదు మధ్యానం నుంచి చూస్తున్నాను నా సిస్ మా సిస్టర్ కంటిన్యూ చేస్ చూస్తుంటే అందులో నేను కంటిన్యూ చేస్తున్నాను ఇప్పటి వరకు అయితే బాగుందనిపిస్తుందండి చూడాలి రాబో పోయో ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో అని
చాలా పాజిటివ్ టాక్ ఉందంట అండి నేను కూడా విన్నాను చాలా బాగుంటుంది సిరీసు టూ సీజన్స్ అంట థర్డ్ సీజన్ ఆన్ ది వే అంటండి
అవునండి నేను కూడా విన్నాను చాలా బాగుంటుందన్నారు
నేను మీరు పడుకున్నారా ఇవాళ పొద్దున
పొద్దునా అంటే
మధ్యానం
ఆ మధ్యానం పడుకున్నానండి నాకు నేను హాస్టల్ లో ఉంటాను ఇంటికి వస్తే నేను మధ్యానం ఫుల్ గా పడుకుంటానండి
అవునా అదే మరి ఇప్పుడు త్వరగా ఆవలిం త్వరగా ఆవలింపులు తీస్తున్నారు కదా గా పడుకున్నారా లేదా అని
నేను పడుకోనే ఉన్నానండి ఆయన నాకు నిద్ర వస్తుంది
ఎందుకండి మళ్ళీ అంతగానం నిద్రపోతున్నారంటే అది కూడా ఏదైనా ఆరోగ్య సమస్ సమస్య కావొచ్చు
ఏం ఇంటికి వచ్చినప్పుడు మాత్రమే ప పడు కుంటానండి హాస్టల్ లో ఉంటే అసలుకే నిద్ర పట్టదు
అయ్యయ్యో ఎంత బాధ వచ్చిందండి మీకు
ఇంగ కొన్ని కొన్నిసార్లు తప్పట్లేవండి ఏం చేస్తాం
అవునండి
అ హాస్టల్ లైఫ్ చాలా హప్ చాలా హెల్త్ ఇష్యూస్ చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి ఎంత సెట్ చేసుకుందాం అన్నా అవ్వట్లేదు
అంటే న్యూట్రిషనల్ ఫుడ్ పెట్టట్లేనట్టున్నారండి మీకు
పెట్టరండి మా హాస్టల్ వాళ్ళు చాలా కంజూష్ ఫెలోస్ అండి అసలుకే పెట్టరు నేనే హాస్టల్ చేంజ్ అవుదాం అనుకుంటున్నాను
చేయించుకోండి మనీ పోయినా పర్లేదు కానీ మంచి న్యూట్రిషనల్ ఫుడ్ పెడితే తే
పని అట్ల పెట్టట్లేదండి ఎవరు అదే ఆలోచిస్తున్నాను అలా ఎవరైన పెడితే ఇంక బెట్టారుండు అని
కానీ మీరు అన్ని కూరగయలు తింటార అండి
అండి
కూరగాయాలు అన్ని తింటార అండి నా ఇది ఇష్టం ఉండదు అది ఇష్టం ఉండదని అంటార అవునండి
కొందరు ఉంటారండి కొన్నే తింటారు నేను అన్ని తింటాను ఏ ఫుడ్ వేస్ట్ చేయనండి ఫ్యాన్స్ అండి అ ఫ్యామిలో అందరు చాలా పొగుడుతారండీ నేను అన్ని ఫుడ్స్ అన్ని తి
అసలు చాల మంచి వ్యక్తిలా ఉన్నారండి మీరు
అవునండి మా సిస్టర్ ఉంటదండి మా సిస్టర్ ఏం తినదు ఒక ఎగ్ తప్ప ఏం తినదండి
కానీ అలాంటి వాళ్ళకి ఫ్యూచర్ లో ఒంట్లో బలం లేక పడిపో తారండి
ఇగాచెప్తే వినరండి అలాంటి వాళ్ళు ఏం చేస్తాం చెప్పండి
అంతే లేండి అలాంటి వాళ్ళని మార్చలేం వాళ్ళంతలో వాళ్ళకు బుద్ధి రావాలి
హ్మ్ అంతే అండి ఏం చేస్తాం మనం మంచి కోరి చెప్పినా వాళ్ళు వినరండి మొండి ఫెలోస్ అండి వాళ్లంత
మీరు ఫ్యూచర్లో ఏదైన వెహికిల్ కొనాలనుకుంటే ఏ వెహికిల్ కొందమనుకుంటున్నారు
కార్ కొనుకుంటానండి
కార
మీరేం కొంటారండి
మేము స్కూటీ కొనుక్కున్నాం అనుకుంటున్నానండి మేము పేదవాళ్ళం
అయ్యో మేము కూడ అంతే అండి కాకపోతే అందరికి ఒకటే బండి కొనోచ్చు కదా ఒక్కొక్కలకి సపరేట్ గా కొ కొనే బదులు అని ఆలోచిస్తున్నామండి
సరే అండి కొనుక్కోండి ఉంట మరి
వుండండండి బాయ్